హలో
గుడ్ ఈవిెనింగ్ అండి
ఎందుకమ్మా కాల్ రావట్లేదా కలవట్లేదా కాల్
ఆ సి ఇప్పుడు కలవట్లేదు అని మట్ల చేస్తారు దవట్లే అందు కిళగ టైన్ అని
ఓకే ఇంకా ఆ అవునమ్మా బాగాని న ఉన్నాను అవును ఇప్పుడే మా భోజనాలు అయ్యాయి
మరి ఏం చేశారు భోజనంలో
భోజనంలో మధ్యాహ్నం చేసినవి ఉండే మామూలుగా ఆమ్లెట్ వేస్తున్నాను రోటీ రైస్ పెట్టుకొని ఆ పాపడు వగరా చేసి పెరుగు తక్కు పచ్చడా
మీరు ప పచ్చడా చేస్తారా
పచ్చడి మేము రెడీమేడ్ తీసుకొచ్చినాం కదా చిన్న బాటల్ అది ఉంది మామిడి కాయ పచ్చడ
హ
ఇంక అండి
హలో ఆహా ఆ చెప్పండి
ఇంకా ఎలా ఉంది అటు మీ వాతావరణం బాగుందమ్మా వర్షాలు ఏమన్నా వస్తున్నాయా గాలులు అల
ఆ పైన వెళ్తే మెడ పైన గాలి వస్తుంది కింద అయితే బాగ అంటే బాగ వేడి అయితుంది
ఆహా హా అవును ఇప్పుడు కొంచెం మా సైడ్ కూడ ఇట్ల మెరుపులు వస్తున్నట్టున్నది రోజు రాతి ఇలాగే అవుతుంది మెరుస్తుంది కానీ ఇద వర్షం ఎ రా
ఆ ఇటు సైడ్ కు అట్ల ఉన్నది వాతావరణం బాగ రేపు అయితే బాగ మొత్తం ఇట్ల వచ్చేసింది మటు మా మబ్బులు వొచ్చినాయి దాని ఏమంటరు మొత్తం తౌడి వచ్చేసి మొత్తం స్టార్ లాగ లైట్ లైట్ గ వస్తది
అవును ఆ అ
అట్లా ఆ మేరుపులే అట్ ఇట్లా వచ్చేసాయి బాగ తేజ్ వచ్చిందండి
హ్మ్ గాలీలు
ఆ తేజ ఓచ్చేసింది దాన్ తర్వాత వర్షం అయితే రావట్లే మళ్ళ అట్లనే అయితుంది
అదే ఏటో పడు తుంది అన్నట్టు వర్షం ఇటు కూడ మా సైడ్ కూడా అలాగే మా పొద్దంతా
బాగ హీట్ ఉండే
అవును
బాగ హీట్ ఉండే హ్మ్
ఎవరిది మా ఏదో డిస్టర్బెన్స్ ఉందమ్మా ఎవరిదైన కాల్ వస్తే కట్ చేయండి మీరు
జ
హ్మ్
హలో
ఆ చెప్పండి
ఆ అమ్మ సాయంత్రం అయితే మొత్తం క్లౌడీలా అయిపోతుంది అంటే ఎండ అయితే బాగనే ఉంది మళ్ళీ వర్షం కూడా రావట్లే మీ సైడ్ నుంచి స్ బగ సైడ్ డిస్టరెంట్స్
ఆ ఇంకా ఇంకా చెప్పాలమ్మా మీకు నర్సరీ అంటె ఇష్టమా నేచర్ అంటే ఇష్టమ ఉహ్మ్ ప్లాన్స్ వేస్తున్నార మరి మీరు
ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయి గాని ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ వా ఇప్పుడు సమ్మర్ వల్ల బాగా ఎం డ వల్ల ఇప్పుడు కొన్ని కరాబ్ అయ్నై చచ్చిపోయినాయ్ కున్ని
రూమ్ మాదనా
బాగా హీట్ ఇట్వల్ల రా మంచి లేవు అది పడి చేడిపోయినై మొత్తం
కొన్ని వర్షాలు పడ్డ తర్వాత అంత బాగుంటది ఇంకా అప్పుడు తెచ్చి వేసుకోవచ్చు అంటే మీంట్లో ఉన్నాయనమాట
కొన్ని ఉన్నాయండి షోర్ది అది ఫ్లవర్స్ కొన్ని ఉనై
హ్మ్ అది అది కూడా బాగుంటది కదా ఎందుకంటే నేచర్లో ప్లాంట్స్ చెట్ల అన్ని ఉంటే బొంటది ఆ
అవునండి ఇప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం బాగా అయితుంది కదా ప్రో పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది చెట్లు నరకడంలో తక్కు వైపోయింది
ఉ ఎక్కడంటే చెట్లు అక్కడ అడవుల్ని నరికేసిన వల్ల వర్షాలు కూడా తక్కువ పడుతున్నాయి
ఆ ఇప్పుడు ఎప్పుడంటే ఎప్పుడు పడుతున్నాయి సీజన్ లో పడతలేవు అదే మొత్తం పొల్యూషన్ వల్ల మొత్తం గడబడి అయిపోయింది ఇప్పుడు ఫ్రూట్స్ కూడా చూసుకోండి ఫ్రూట్స్ అదైనా ఎదైనా వెజిటేబుల్స్ అయినా ఇప్పుడు సమ్మర్ అంటే అంటే వాళ్ళ అప్పుడు ఉంటేనే వచ్చేది ఇప్పుడైతే ఎనీ సీజన్ దొరుకుతుంది లేకపోతే ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా దొర్కేది
హ్మ్ ఇప్పుడు అన్ని సీజన్లో అన్ని దొరుకుతాయిన్నట్టు అదే కదా ఇప్పుడు మనం వదిలేసేది ఇప్పుడు బాత్రూమ్ అది ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మనం వదులుతాం కదా అందుకని చెట్లు ఎక్కువ ఉంటే ఆ ఆక్సిజన్ మనకొచ్చి బ్యాలెన్స్ అవుతదనమాట లేకపోతే మన అ హెల్త్ కారాబావుతా అవ్వడంవాళ్ళ ఈ ఆక్సిజన్ దొరకడం వల్ల దొరకకపోతే మన హె తుకూడా ఇబ్బంది అవుతుంది కదా
అవునండి
మామూలుగా ఇప్పుడు డెవలప్ వచ్చింది ఆ అన్ని ఏదైనా కానీ ఆక్సిజన్ అంటే ఉండదు కదా ఈ చెట్టాతోని వచ్చి సీజన్ వేరుంటాది
అవునండి దే ఎంతయినా చెట్లేది ఆక్సిజన్ హెల్త్ కూడా బాగుంటుందండి ఇ క ఫీల్ కూడా బాగా అంటే తాజాదాగా ఫీలింగ్ ఉంటది
ఉమ్మ్ అదేనమ్మ అదే ఇంకా ఏమేమి చెట్ల అంటే ఇష్టమండి మీకు
నకు ఆ పూల చెట్లండి గులాబీ రెడ్ క కలర్ రోజెస్ ఉంటాయి కదా అది బాగా ఇష్టం ప్లేస్ అంతా ఏం లేదండి కుండీలోలే ఉందండి
ఉమ్మ్ అచ్చా
ఇంకా మీరు కూడా వేస్తారండి చెట్లు
అవునమ్మ నేను నాకు కూడా బాగా ఇస్తాం ప్లాంట్లు అంటే నర్సరీ వెళ్ళి ప్లాంట్స్ తీసు
ఆ మంచి అలవాట అండి ఎంత పెట్టినా కూడా తక్కువనేయి ఇప్పుడు ప్లాంట్స్
చిన అంటే వేరే వేరే కలర్స్ లో పలయని రకరకాలుగా పశవు చెట్లని ఎన్ని ఇట్లా ఎన్ని చూసినా ఇలా ఆసక్తికి ఉంటదన్నన్నమాట ఏదిమి తీసుకోవాలి అన్నట్టుగా నాకు ప్లేస్ సరిపోక కొంచెం తీసుకోలే మళ్ళీ ఇప్పుడు చెట్లు ఉంటేనేమో ఎటు వెళ్ళలేము ఎటని వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి ఎవ్వరు ఉ
ఆ మొత్తం అది ఎండిపోతాయి. మళ్ళా వాటర్ లేకపోతే ఇప్పుడు సమ్మర్ అతే మొత్తమే వాళ్ళకి బాగా వాటర్ ఇవ్వాలి లేతే పోతే అది మొత్తం ఎండిపోతాయి మంచి ఎంత హెల్త్ ఇది ఉడా కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మొత్తం వాడిపోతాయి వాటర్ లేకుంటే
హ నందద నమ్ అందకనేసి కొంచెం ఇబ్బంది ఉంటంది. లేకపోతే చూస్తే ఇప్పుడు వర్సాకలా
ఏడి ఎక్కుచ్చింది సమ్మర్
అవును ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడ్డ తర్వాత జూలై ఆగస్టు లో మంచి మొక్కలు వస్తాయి అయితే నర్సరిల్ల్లో ఆ నర్సరిల్ నర్సరి లోక రంగ రంగురంగుల పువ్వులు రంగురంగుల ఆకుల తోటి భలే ఉంటాయి ఇంకా అక్కడ ఎందుకంటే సీజన్ కదా చిన్న చిన్న మొక్కలు ఆగస్టు వరకు ఆగస్టు లో మంచిగా ఉంటాయి అన్నీ వస చేే బంతి పూలని హ
అంటే బాగా మంచిగా ఉంటాయి ఫ్లా కలర్స్ మొత్తం అ అే బాగా మీరు ఇష్టపడేవి ఏ కలర్ అన్నమాంట ఫ్లవర్స్
కలర్ అంటే రోజులునేం మెరూన్ డార్క్ మెరూన్ అంటే చాలా ఇష్టం నల్లగా ఉంటది కద అది
ఆ అదా
ఇంకా పింక్ వైట్
అది కూడా బాగుంది హైబ్రిడ్ రేట్ ఇడ్డు కూడా బాగుంటది కదండి
హూ అదే అదే ఉంటు నే ఇంకా
అక్కడ ఏం ప్రైస్ ఉంటందిడి ఫ్లవర్స్ది ఇక్కడ అయితే టూ హండ్రెడ్ అలా చెప్తున్నారున్ టూ ఫిఫ్టీ
ఏ చెట్టు అంటే చెట్టుని బట్టి ఉంటదమ్మా చెట్ల అనేసి తక్కువ అయి ఉంటాయి ఇంకా రేరుగా దొరికేది ఏమో
రే రేం లేదు ఓన్లీ రోజ్
రోజయితే హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కు వచ్చేస్తుది
ఆ ఇక్కడ పోతిమ సైడ్ లో ఉన్నది వాళ్ళు బయటిని పెట్టి అమ్ముతారు
హ హ
సైడ్ ఉంట అ ఇక్కడ ఎటువంటి పదాలను ఉపయోగించలేదు ఆడియోలో మాత్రం పదాలు ఉపయోగించి ఉన్నాయి ఉంటది మాకి ఆ అడిగితే తీసుకుంటది మని ఇప్పుడు ఊర్లకి వెళ్ళేకప్పుడు అది కనబడితే ఫ్రైస్ ఆడిగిన మనం ఎ వచ్చినప్పుడు తీసుకుందామని అడిగితే అని బాగా పయ చెప్పారు
అవును అంటే ఈ సీజన్ అప్పుడు తక్కువ ఉంటున్నాడు ఇప్పుడు వర్షాలు పడతాయి కదా ఆ జూలై ఆగస్ట్ లో తీసుకోవాలి. అప్పుడు కొంచెం మంచిగా గులాబీలు మొగ్గలు వచ్చి ఉంటాయి కటింగ్ వేసిన ఇప్పుడు జూన్ లో కటింగ్ వేస్తే జులై వరకు మంచిగా వస్తుంది అప్పుడు తక్కువ రేట్ కూడా తక్కువ ఎక్కువ ఉంటది అప్పుడు తీసుకోండి మీరు అప్పుడు బాగుంటది జూలై ఆగస్టు లో తీసుకుంటే బాగుంటది చేబంతి అని కూడా గస్ట్ లో పో అప్పుడు కటింగ్ చేసిన పెట్టుకున్నా నీ అవి బాగా ఇంట్లోనే అవుతాయి ఇక్కడనే ఎవరి చామ ఇది ఎవరి ఇంటింటి దకనైనా ఏ ఏ కలర్ ఉన్నా కానీ కొంచెం పైన కటింగే ఇవ్వాలి కింద కటింగ్ ఉండ ఈ గుర వస్తుంది కదా ఆ కటింగ్ తెచ్చి పెట్టినా ఆగస్టు లో మీకు తొందరగా అంటుకుంటాయివి మంచిగా అవుతాయి చేమంతిహా చేమంతి చెట్టు అలా ఉంటుంది న్నట్టు చిన్న చిన్నవి చేసి పెట్టినా కానీ అవి నాటుకుంటాయి మళ్ళా ఈ ఆ ఏరిలో వచ్చి నాటుకుంటాయి ఆ సీజన్ లో అంటే ఒక్కొక్క చెట్లకి ఒక్కొక్క సీజన్ అంటూ ఉంటాడు ఓకే అమ్మా మీ విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాద
నవు ధన్యవాదంగా